హలోలో
హలో
హలో విశాల అరే
చెప్పు ర
ఏం చేస్తాన్నావ్
ఏం చెల్లా
అవు
నువు ఆమె చేస్తావ
లె కాలి వాయిస్ వినిపోయిల సరిగా
వినిపిస్తలేదా
నిమిత్లో సౌండ్ తక్కువతాను
హ
తినవ్
హా తిన నువు తినవా రా
ఆ తెన్నా ఇప్పుడే ఏ కర్రీ
మారి పపూ మీరే
మా చికెన్ ఎప్పుడు వస్తునవ డిజైన్ పల్లి
మన మత్తం అిన
రేపు ర ర
రేపు వస్త రేపు అన ఎల్లుండు అన
ఇల్లుండేయి మళ్ళీ ఆయిరావు కూడా ఎర్ర్రిపోతే ఇక కిరణ్ గిట్ల అందరూ అయిరాబోగాని
ఇటు వస్తాను అని
ఏమో మరే ఎల్లున్న తా అనకో మాట
అవునా నిన్న వస్తాను అనుకున్నా చాలాన్నడి
అద నువ్వే వస్తా అయిపోతే ఇటుఐ పట్కొని వస్త ఇ నుంచి ఇ పతాను ఇ నుంచి ఐ వచ్చట్ రల ర
అవునా
ఉ
ఏమ అయితే పస్తతాయితే
రేపు రా సాయంత్రం వారికి
వెళ్ళలు పోదదా
ఆ ఇల్లుండి అయరా కూడాటే పొద్దున్న లే
ఏరో జు ఏరో రుదాన్నా
చూద్దాం చూద్దాం నేను కూడా పోయినాక అడ సెడ చేసుకుంటా ఒకటే ఆ చూద్దాం ఇద్దరం కాలిసి చేసుకున్నా
అదేద తెరుతుద
అ ఆ ఒకరిళ నను పోకపోయినా నీకు సె ఎత్తా నావ తెలిసిన వాళ్ళు నోడా
ఆ అట్లేనే ఇదు
అ లేకపోతే ఇలా రూమ్ నుండి చేసుకుంటా అంటే చేసుకో ఇట్లా రాక్షన్న ఇట్లా చేస్తా అల గా
ఎలా తనిరు తనియలే
ఆ ఆ
మత్తవాన్నా
అవి జిప్టో కుడతాలంట అళ్లుుండి చేసుకునేం కాదు అ మోతే
అట్లా బైక్ చ వాల మన్నా
బైక్ అవసరన్నాయి అల్లా కంపెనీలనే
లాబైక్ అవసరం లేదా
ఆ అంటే సన్నయాడు పాడిగా అంట రాక్షణ పోతుారుట అప్పుడప్పుడు నువ్వు కూడా పోతే చేసుకోవచ్చు అలా ఆ
ఓప్ప
అదేగా
ఓ ఎదో వ్యాపార స
రాసినా మంచిగానే రాసినా ఎగ్జామ్స్ అని నువ్వు ఎంతంతంటో
హోమవర్క్ ఏం చేస్తావ్ హెల్ప్ చేస్తా
ఫోర్ టెన్ ప్లేస్ అయితే మంచి న వతే మార్కులు ఇంప్రూవమెంట్ రాపోయి అరి ఇంప్రూవమెంట్పులే
దయా రిజల్ట్ వస్త త ము
అద రిజల్ట్ చూసి ఇంప్రూవ్మెంట్ గప్పులే చేస్తే మంచిగా వతుంది అ కల్ కల్కుతన్నాడు ఉహు
అ ఇప్పుడు నను పూతయి కటి
ఇక బడ్ బ్రేక్ ఏ
ఎక్కడ ఉంటారు ఎఐదు కావదా
ఇక్కనే కిరుణోల కాన్నే
అ
నువ్వు ఎప్పుడోచ్చినవో కిరణ్ నాకు కిరణ్ ఎప్పుడోచ్చినా అవుపిత్తడు
అవున అంటే నువ్వు వచ్చినప్పుడు నేనాష్టల్లుంట గదా అట్ల నేనెక్కువ సేపు
సూపర్ మార్కెట్ల నే ఎల్లలేదు ఉండేదే అక్క
ఆ అప్పుడు ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఆ
అదే గప్పుడొక్కసారొచ్నా
అదదే ఇప్పుడు ఆ ఆ హాస్టలా హాస్టల్ మంచిగనే ఉంటది
అల్ల ఎంతుంటది ఫీజు
ఫీజు మాదీ డెబ్బై అయిదు వేలు చెప్పిల్లు మేము అరవై ఐదు వేలకు మాట్లాడుకున్నాం మ్మ్ మీ దాంట్లేంతున్నై
మా అన్న కా పది
ఆ ఆ
ఫార్టీ చెప్పిండు థర్టీ కి ఫీజైపొయింది మొత్తం
ఫార్టీ చెప్తే థర్టీ ఎక్కడ ఎ ఏ కాలేజది
జూనియర్ ది
నీతో
శ్రీనిధి
శ్రీనిదానూ
అ
అంటే గర్ల్స్ ఇగా బాయ్స్ కమ్మండా
వేరు వేరు పక్క పక్కన్నే క్యాంప్
ఆ పక్క పక్కన్నేనా ఇగ నువ్వు రేపిటొత్తే మంచిగుంటది ఇగ అందరం ఎల్లుండి కలిసి పోవచ్చు
రేప్ రా మరి
రేపు రా యే ఏమైతే ఎల్లుండి అదేదో పట్కరాన్నడట కిరణ్ కారం ఏదోదెత్తా అన్నవాట వచ్చి ఇంగది వట్టుకొని రేపిటొత్తే డైరెక్ట్ ఎల్లుండి ఇట్నుంచిటె ఎళ్ళిపోవచ్చు
అన ముందు
కిరణు పప్పుగాడు పండుగాడు
అల్లంతొత్తరా
ఆ బన్నగాడు
పప్పుగాడేంజెత్తాండ్రా
పప్పుగానికీ ఎదో ఎగ్జామ్ ఉందంట ఉమ్ అవును ఓవ్వ వాడొత్తానడు
ఏ ఆడికొత్త ఐద్రాద్ కొత్తె ఎవ్వరుండరనీ
ఎందుకుండరు ఉంటరు
ఆడవురుంటలు ఇంటికాడ వాళ్లకి
ఆ కిరణ్ పోతడూ నువ్వు ఇగ ఆళ్లీళ్ళు రాళ ఆల్ల రూమ్ బోతే బన్నిగాడుంటడూ సన్నగాడుంటడూ పప్పుగాడుంటడూ
రాకేష్ ఉంటడు ప్రశాంత్ గాడు
మంచిగుంటదప్పుడు
ఆ బానే ఉంటది గాని
ఆ
ఇంకా
అర్ధంగాలే ఆ రేపు రా రా
కలో
ఏగో డమీ ఉన్నా పడుకున్నా ఇప్పుడే పండుగడు పలిషిండు అడ్డుపోతాన పందిగని దగ్గరికి పాండుగడు పాపగాడు మా పక్క బిల్డింగ్ మీద వాన్నారు డామ్ మీద ఆడికే పోతాను
నుడి కాక
ఉ
ఆ పాప్పుగానేల ఇల్లు మీద పాడుకున్నారు వాళ్ళందరూ
పనియరుతారు
బనియానంలో ఆడ పడకున్నారు ఊరే ఎటోత్తే మంజిల్ పోతురు
అది పోస్త
ఆలూ
రపుుస్తకన్ని ఇ పలా
అర్దాం కాాల అర్దం కాాల
పోదు ఇకాతు ఊర్ల
ఉ అదే
తెల్ అయితేనంతకా
అదే సెలూన్ కుంట అన వాడేగా కిరతుని అ అదే చెప్పిడు నాకు ఎట్లా అయిన్నా మంచి రెండు నెలలు అయితే కతమరా నీ కొొస్తే సెల్లు ఉనుకోవచ్చు
అవును అదేదిస్తానా ఇ కా ఎైనా ఖాళీ ఉంటుంది కదా మున్న ఇళ్ళలో
ఆ రెండు నెలలుంటావు
మునులు
మూనలా
అప్పుడుదా సదు
అదే
ఏనే కర మ చూడమంట తన్న చూ
అదే నేను చూసుకుంటానుయన్న కొంచెం చూసు చకుంట టైం పద అవుతుంది ఎందుకంటే బీటెక్ కాలేజ్ చూసుకోవాల అనుకుంటాను కొంచెం పుందుగాలు పోే ఫీజు తక్కువ ఉంటు అని ముంద నేళ్ళలు చూసుకుంటే ఫీజు తక్కు ఉంటు అని
ఎంసర్ అప్లై చేసినా నాకు ఐపీ మార్క్స్ అయితే బెటర్ అనిపిస్తుంది ఐపి మార్క్ లో అయితేనేకు ఎట్లా తొంభై పర్సెంట్ వవుతుంది సక ఫస్ట్ ఇయర్లా నాకు నాలుగు వందల ఇరవ ఒకటి వచ్చింది సెకండ్ ఇయర్ లో ఒక నాలుగు వందలు వచ్చిన మళ్ళా అ మన ప్రటికల్ మార్కులకు ఒక ఎనభై పడది ఎట్లాన్నా ఒక తొంభై శాతం వతాయి మార్కులు అదే అట్లా పోద అందుతా నేను
ఏదో పడి రా అది అక్కనే హైదరాళన్న
ఆ అక్కడ అయి రాదు నేను ఇంకొక సంవత్సరం అని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ే
ఆ పక్ అరుగా
ఆ సంవత్సరం అయిపోయినక ముచ్చడ అంతేగా
అంతే ఆ కాలేజ్ నువ్వు వార్న్
నాకు వరంగల్లా గ్రావిటీ అవునా చక్ర వాళ్ళు చదువుకుని పక్కనే విడు కిరణ్ గాడు ఉన్నాడు పాకనే ఆ వినేయగాడు నేను సాయిగాడు అఖిల్ గాడు మనోజ్ గాడు అందర అట మ అందరం ఒకటే రూమ్ మాకు సపరేట్ హాస్టల్
అప చల
ఆ ఉప్పురి పెల్లి వారికి ఒకటి దానికి ఒకటి ఒక గ్యాంకే ఒక రూమ్
మళ్ జోడ ఇతే సెకండ్ ఇయర్ అదా
ఆ అందర అయిపోయి వాళ్ళ అందర మన ఊర్లో అయిపోయింది మ్యాయాక్సిమం అయిపోయినా సెకండ్ ఇయర్ అందరుూ ఇక ఇప్పుడైతే ప్రస్తునికి అయితే అన్ని వెళ్యి ఫస్ట్ ఇయర్ లో మరిక సెకండ్ ఇయర్ లోనే అవుతయో మ్యాక్జ అందరి మంచిగానే రాసిళ్లు అదే నును విషై ఆ
ఇీమచ్చతారు పపుర
అవున అవును వి సార్ ఇదినా వచ్చ సెకండ్ ఇయర్ పేపుర్లో
పచ్చ
ఫస్ట్ ఫస్ట్ ఇయర్ సైతం బాగా ఈజ్ వచ్చినాయి ఈసారి అద ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ అయిపోయినాకా ఏం చేస్తావ్ బి టెక్ ఆ డిగ్రీ ఆ
ఏ డిగ్రీ కూపె డిగ్రీ కానిస్టేబుల్ కొచ్చ
అంతే బెటరూ మంచి ఆప్షన్ తీసుకున్నావు నేన అదే అనుకున్నాని డిగ్రీ వేసుకుంటే అని చేసుకున్నా అనుకుంటే మాళ్ళు డిగ్రీ ఎందుకు రా అంటాలు
కంటమ
వీటే కండాలని అడ్డేపోతాను
ర మ స్య వ
అదే
ఇ మూడు వర్షంయిన
అదే అదే చెప్పిం సర నువ్ అయితే రేపు రా మరీ సరేనా
సరే
సరే మరి ఉంటాను రా
ఒకకరే బాయ
బైయి రా